హలో హాయ్ అండి ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్న
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నండి
ఏం చేస్తున్నా అండి ఖాళీగా ఉన్నాను ఏంటో అండి నాకు ఎక్కువ ఈవినింగ్ అయితే పాలో వసుకొచ్చేస్తా ఉంది
ఆహా ఎందుకండి మీ మీ సైడ్ ఎక్కువ చెట్లు అట్ల ఏమి లేవా అండి ప్రశాంతంగా ఉన్న చోటు కాదా ఇది
అట్లా ఏం లేదండి రోజు పొల్యూషనే మేము ఆఫీస్ ఆ ఆఫీస్ కి వెళ్ళాలన్నా అంతా కలుషితం అయిపోతుందండి ఇక్కడ సరిగా
ఆహా అంటే ఎక్కువ ట్రాఫిక్ కున్న చోట మీరు ఎక్కువ తిరుగుతారా అండి
టి
అలాంటప్పుడు మీరు వారానికి ఒక్కసారి మీ ఊర్లలోకి అట్లా వెళ్లేేసి రావాలండి
వారానికి ఒకసా
ఏమంటారు అంటే మీకు చాలా దు దూరమా అండి మీ ఊరు
హలో
అవును నండి హ
హలో
హలో చెప్పండి
వినిపిస్తుందండి అంటే సారీ అండి నాకు తెలీదు మీది చాలా దూరం అని ఊరు అంటే నేను మా అమ్మమ్మళది ఇక్కడే అండి టూ టూ కే టూ అవర్స్ అంతే అండి జర్నీ నాకుా సటర్డే సండే హాలిడే ఉన్నప్పుడు వెళ్ళిపోతానండి నేను అమ్మమల్లూర్కి నేను అలాగనుకున్నానండి మీ సారీ అండి అపార్థం చేసుకున్నందుకు అంటే నా నాకు తెలిదుంటే అండి అంటే మీరు ఎక్కడ ఉంటార
ఆ అవునండి ఆ మాది చాలా దూరం అండి జర్నీ చేయడానికి వన్ డే అలాగుతుంది అందుకే మేము వెళ్లలేమండి
హ అవునులేండి ఆఫీస్ ఇంట్లో లీవ్స్ కూడా ఇవ్వరు ఎక్కువ
ఆ అవునండి ఈ రోజు జర్నీ చేసు చ్చి ఆ కలుషితం అంతా ఆగా వేడి గాలి
అవునండి ఆ పొల్యూషన్ అసలు ఊపిరి కూడా సరిగ్గా ఆడలేమండి మా ఇంటి దగ్గర అయితే హలో
ఆ
తున అండి
వినిపిస్తుద్
హలో
హలో ఆ వినిపిస్తుందండి
అంటే మా ఇంటి దగ్గర అయితే మాది ఒకటి ఇల్లు సాపరేట్ గా ఉంటుందండి అక్కడ ఏమంటే ఆహ మొత్తం ఇంటి చుట్టూ చింత చెట్లు ఉంటాయన్నమాట చింత చెట్లు ఇంకా మల్లెపూల చెట్లు మేము అసలు ఫ్రూట్స్ కూడా కొనుక్కోమండి జామకాయ చెట్టు గాని పప్పాయ చెట్టు అన్ని అక్కడే ఉంటాయండి మాకు మేమేం కొనుక్కోము పూలు కూడా మేము కొనుక్కుము కనకంబరాలు హై బిస్కర్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయండి ఎక్కువ పక్షులు వస్ బావుంటాయి మా ఇంటి దగ్గరికి నేనైతే ఇంటికి వెళ్ళినప్పుడు ఎల్లా బయటే పడుకొని ఉంటానండి సాయంత్రం వరకు మళ్ళా సాయంత్రం ఎప్పుడుకో మళ్ళా ల లీ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటానండి
మాది మేము ఊరికెళ్తే అట్లానే ఉం టుందండి కానీ ఇక్కడ మనం ఏం చేయలేం కదండి ఊరికే వీక్ వీకెండ్ వీకెండ్ ఇంటికెళ్ళాలంటే
అవును అండి కష్ ష్టమే ఇంకోటి ఏమంటే వన్ డే ఏమన్నా ఎక్సట్రా లీవ్ గా న్నా కూడా ఆఫీస్ లో కష్టం అవుతుంది మళ్ళా
జర్నీ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుందండి ఈ పొల్యూషన్ కి ఈవే వేడి గాలికి
నేను సి సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడండి హాస్టలో ఉండేదని అన్నమాట అక్కడ మాకు చె ట్లకి నీళ్ళ పోయి ఇచ్చేవాళ్ళు అప్పుడు మా బడేస్ అస్తే అప్పుడు చెట్లు నాటిచ్చేవాళ్ళండి బాగుంటుండే అండి ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర నుంచి పాస్ అయితే ఆ చెట్ల అన్ని పెద్దవైపోనాయండి ఎక్కువ చెట్లు వచ్చేసినాయి ఇప్పుడు అక్కడంతా అంటే మేం పెట్టినమని కాదు వాళ్ళు పెట్టిన ఎవరు పెట్టినారో మనకు తెలీదు ఉన్నది పది చెట్లు ఉంటే ఇప్పుడు వంద చెట్లు అయిపోయినాయండి.
ఆ అదేనండి ప్రతి ఒక్కరి చేత ఏదో ఒక చెట్టు నాటిస్త్ స్తే అయితే అట్లా అవుతాయండి కానీ ఇక్కడ ఎవ్వరు
ఎవరు సహకరించరండి అసలు అవునవునండి అంటే ఇప్పుడు ఎట్లా అంటే చెట్ల అక్కడ ప్లేస్ ఉందా ప్లేస్ దగ్గర చెట్లు ఉన్నాయ కొట్టేయాలి ఇల్లు కట్టు కోవాలి అట్లే ఉందండి.
తో ఫ్యాషన్ కి చినచిన్న ఇ ట్లో కూరగాయలు అట్లా పెన్ ఆ పెంచుకుంటున్నారు గాని పెద్ద పెద్ద చెట్లు వేప చెట్లని అట్లా ఎవరు పెంచ
అవునండి కానీ వాటి వల్లే ఎక్కువ ఆక్సిజన్
ఆక్సిజన్ అవునండి మంచి గాలి ఆరోగ్యంగా ఉంటాం వీళ్ళలేమ అంటే ఆ చెట్లు నరికేయడం ఆ మంటేసుకోడానికి
అవునండి ఇప్పుడు ఇంకోటి ఏమంటే పొలాల్లో కూడా అండి ఇప్పుడు ఎక్కువ కాలం చెట్లు బతికుంటాయి కదండి వాటిని అమ్మేసుకుంటారండి డబ్బులకి
ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ చె చెట్లు పెంచుతా వుండేది అమ్ముకోడానికి డబ్బులు కోసం అన్న
ఆ అవునండి ఇంకోటి నేను మా నాన్నవోళ్ళు ఇల్లు చూసినప్పుడు అండి వాళ్ ఇల్లు వాళ్ళ నాన్న వోళ్లు క ట్టిందే మొన్న రీసెంట్ గ పడగొట్టేస్నారనమాట అండి మీ చెయ్యి ఎంత ఉంటుందో మొత్తం ఒక అరమర్ అంటారు కదాండి ఆరామారు ఒక ఒకొక్క చెట్ ట్టు పెట్టినారండి అంటే చెట్టు ఇవి ఉంటాయి కదండి అంటే ఇల్లు కట్టేటప్ ఇప్పుడు మొత్తం లోపలంతా ఉడ్డు పెట్టేవాళ్ళు కదా స్తంభలుగా అవన్నీ మనం ఇట్లా ఎత్తుకుంటే మొత్తం మనం నిండిపోతామండి అంత పెద్ద పెద్దవండి అసలు అప్పటి కాలంలో అంత పెద్ద చెట్లు ఉండేవా అంటే ఇప్పుడు ఆ చెట్లు ఎంతగనం ఆక్సిజన్స్ ఇచ్చేవి ఒక్కసారి ఆలోచిస్తుంటే షాక్ అయితుందండి అసలు
ఉందండి ఇక్కడ మనం చూద్దాం అనుకున్నా కూడా వీధికి ఒక్క చెట్టు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుందండి
కానీ ఇప్పుటికి ఈ జనరేషన్ అంటే ఇప్పుడు మన తరాల్లోలు ఎక్కువ చెట్లు మీద కాన్సన్ట్రేట్ జేస్తున్నారండి. ఇప్పుడు చూడండి మీ కలీగ్స్ ఎవరైనా ట్రిప్ వెళ్తే నేచర్ ఉన్న దగ్గరికే వెళ్ తున్నారు మాలుల్కి మూవీస్ కి ఎళ్ళకుండా నేచర్ గురించి అంటే ఇప్పుడు ట్రక్కింగ్ గానీ నేచర్ ఎక్కడ ఉంది ఇప్పుడు కర్ణాటకలో చిక్మంగ్ళూరు అని ఉంది అక్కడ నేత్రవతి పీక్ అని ఇట్లా బాగుంటాయండి ఇప్పుడు జనరేషన్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్ అందరు అక్కడ నించి టర్న్ అవ్వడానికి మైండ్ ఈ ఈ చూస్ చేసుకుంటున్నారు ఈ దారి
అవును
ఉమ్మ్
అంటే వెతుక్కోవాల్సి వస్తుందండి అంటే అప్పట్లో మన ఇంట్లోనే ఆ దొరికేది మంచి నేచర్ ఇప్పుడు వెళ్లి వెతుక్కొని కొనుక్కొని అవున
హ్మ్మ్ ఇప్పుడు చూడండి నేచర్ కోసం అంత దూరం వెళ్తాం మనం మన దగ్గర ఉన్నప్పుడు మనకు వాల్యూ తెలీదు ఇప్పుడు అంతగనం డబ్బులు ఖర్ ర్చు పెట్టుకొని ఎళ్ళి నేచర్ ని ఎంజాయ్ చేసి వస్తున్నారు
అవునండి మ్
ఇంకోటి ఏమంటే ఆ చెట్లు కట్ చేయడం వల్ల వర్షాలు రావు వర్షాలు ప డవడం వల్ల పంటలు పాడవు
పంటలు పాడవ్ పోతున్నాయి అవునండి ఎంత మంది రైతులు నష్టపోతున్నారండి వాటి వల్ల చాల మ్
వర్షాలు వస్తే మనకే మంచివి కదండి అంటే ఇప్పుడు వర్షాలు వస్తే చెరువులు బావులు అన్ని నిండిపోతాయి
ఉమ్
వర్షాలు వస్తే నిండిపోతాయి బాగా చెరువులు గాని అంటే అప్పుడు
అవును ప్రా ఆ
బోర్ అవునవునండి బోర్లల్గూడా నీళ్ళు అప్పుడే కదండి వ
అప్పుడే పడతాయండి చాలా ఇప్పుడు చాలా వరకు కలుషితం అయిపోయిందండి.
అవునవునండి ఏందో అండి అసలు అదే అండి మనము కార్బన్ డైఆక్సైడ్ మన ైడ్ నుంచి పోతుంది లైక్ ఇప్పుడు గ్యాస్ ప్ర పరంగా గాని మనము యూజ్ చేసుకున్న మనము బ్రీతింగ్ దీని తోటి చేస్త ఏమోనండి అవి కాగాని అన్ని కలిపి ఇప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ పోతే అవి రిటర్న్ ఆక్సిజన్ రావట్లేదు మనకు
రావట్లేదండి ఎందుకంటే అంత కలుషితం చెట్లు ఉంటాయి కదా ఎవరైనా పెంచితేా కదా కదండీ
అవునవునండి.
హమ్
అందరూ చెట్లుని కట్ చేయడంలో దాని వల్ల యూసెస్ ఉన్నాయి కానీ వే వేరే యూస్ యూస్ చూసుకుంటున్నారు డబ్బులు వస్తున్నాయా అంతే చూడండి ముందంతా రీసెంట్గా మీరు ఇరాన్ ది వార్ జరిగింది విన్నారా మీరు
ఆహ్ విన్నానండి
ఆహ్ అబ్బా చూడు ఇప్పుడు చూడండి మన ఆంధ్ర మన ఏది ఇండియాలో చెట్లు ఉన్నాయి మంచిగా చెట్లు ఉండడం వల్ల ముందంతా కట్ట కట్ల పోయి యూజ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు సరే అండి ఇప్పుడు రెండో మూడో కట్ల అంటే దానికి దానికి ఏమి ఎఫెక్ట్ కాదు, యా అది కట్లు పొయి వల్ల నేచర్ కి ఏం ఎఫెక్ట్ కాదు తర్వాత గ్యాస్ అని వచ్చింది ఎల్పిజి గ్యాస్ దాని తర్వాత ఏమైంది ఆ గ్యాస్ ని తీసుకపోయి వంట గదిలో పెట్టుకున్నారు బాగా యూజ్ చేసుకున్నారు అది రెండు వేలు మూడు వేలు అయిపోయింది ఇప్పుడు మళ్ళా పాత పద్ధతికి వచ్చేసినారండి కట్లుపోయి నేను రీస రీసెంట్గా విన్నానండి మా అంటే మా కలీగ్స్ వస్తారనమాట పీజి నుంచి మా ఆఫీస్ కి వాళ్ళు చెప్పేవాళ్ళండి మా పీజీ లో బయట పెట్టుకొని వంటలు చేస్తున్నారు ఇట్లా
అవునండి
అంటే అది మళ్ళా పాత పద్ధతికి వచ్చినట్లు అయిపోయింది
అవునండి
అదే ముందు నుంచి కరెక్ట్ యూజ్ చేసిండే మన నేచర్ కూడా ఎఫెక్ట్ అయ్యేది
నేచర్ ఎఫెక్ట్ అయి ఉండేది కాదు మనం కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండ
అవునవునండి మనం అందరం సేఫ్ సైడ్గా ఉండేవాళ్ళం
అది కదా ఏదైనా ఒకసారి ఎఫెక్ట్ అయితేనేనండి తర్వాత చేంజ్ చేసుకుంటారు
అవునండి చిప్ అంత అంతే అండి మనం ఏం చేసేకు ఉండదనమాట ఇప్పుడు వాళ్ళు ఆడిందే ఆ ఆట అన్నట్టు చేసుకుంటారు మళ్ళా రిటర్న్ ఆ ప్రాసెస్ కి వచ్చేస్తారు
హమ్ అవునండి
ఉమ్ ఇంకోొటి ఏమంటే అవి మనము ఎయిత్ క్లాస్ లో చెప్పండి చెప్పండి
మీరైనా ప్రతి బర్త్డేకి ఒక్కొక్క చెట్టు నాటడానికి ట్రై చేయండి
నేను నాడతానండి
ఓకే అండి
సరే అండి మీ సైడ్ నుంచి మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండి
మీకు ధన్యవాదాలండి చాలా థ్యాంక్స్ నాకు మంచి విషయాలు చెప్పారు చెట్లని నేను నాటుతానండి ప్రతి బర్డేకి ఓకే అండి థ్యాంక్ యూ అండి అంటానండి బాయ్ అండి
బ
త